హలో.
హలో.
హలో.
నమస్కారము అక్క.
నమస్కారమండి.
బానరా.
బాన్నానండి, మీరు బాన్నారా.
ఆ బాగనే ఉన్న తిన్నారా.
ఆ ఇప్పుడే, అండి, తిన్నాను, మీరు.
ఆ తిన్నాం, తిన్నాం.
ఏం తిన్నారు.
పలావ్, చట్నీ, మిక్షర్.
పలావ్, చట్నీ, మిచ్చర్, పలావా, ఎ ఎక్కడిది, ఇంట్లోదా. అంటే కొంటే.
పీజీ టేజీ. పీచేలుంటే తెస్తాం.
ఆ మీకు కుకింగ్ ఓచ్చా.
ఆహా రాదండి నాక్ కాఫీ టీ ఓ టోచ్చు.
ఆ రైస్ ఐటమ్స్ కూడా రావా.
ఆహా.
ఉమ్.
అ ఇంకే అమ్మా. బజను.
భోజనం ఇప్పుడే అండి అయిపోయింది చేసాను
ఏం తిన్నారండి మీరు
నేను చపాతి కర్రీ ఇంకా వడ తిన్నాను
ఆ ఏమ్ సౌండ్ వస్తంది ఏమ్ ఏనోనా కార్పెంటర్ పనీ చేతనరా
కార్పెంటర్ పనేం లేదు ఇక్కడ పక్కన సౌండ్ వస్తాంది కొంచెం డిస్టబెన్స్
ఏమన్నా ఇంటికాడ ఏమన్నా ప పని చేస్తాను మని
లేదు లేదు ఇంటి దగ్గర పని ఏం లేదు మీరేం చేస్తన్నారు ఏం చేస్తన్నారు
మే మేమో సెక్యూరిటీ గా ఉన్నాం బయట
హ అంటే భోజనం అయిన తర్వాత పడుకోవడం ఇలాంటి అలవాటు లేదా
ఫుల్లుగా నిద్ర వస్తాంది ఏసి ఆ ఏసి ఏసీ ఆన్ చేసుకోవడం పడుకోవ డమే
అంటే ఎక్కడ వర్క్ ప్లేస్ లోనే పడుకుంటారా లేకుంటే ఇంటి దగ్గరనా
ఉం ఇప్పుడు ఇంటికి పోయి పనుకునేది వర్క్ స్పేస్ పండుకోకుడదు కదా
ఆ మరి మరి ఏసి ఏసి ఉందా లైట్ ఇంటి దగ్గర
ఎవన్నా పర్మిషన్ తీసుకుని ఈడ పండు కోవచ్చు వర్క్ స్పేస్ లా
ఎలా ఉంది అక్కడ వర్షం వచ్చే లాగుందా
అవునండీ అక్కడ
ఇక్కడ కూడా వర్షం వచ్చేలాగా ఉంది కానీ వర్షం అయితే పడలేదు వర్షం వచ్చేలాగా ఉంది
ఆ ఆ సరే
మీకు ఏమేమి వచ్చు